వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుండి ముందుగా మీకు నా యొక్క నమస్కారాలు
నమస్కారాలండి
అయితే మనం ఈరోజు చర్చించుకునే అంశం సాంప్రదాయాలు
ఆ అవునండి చాలా మంచి విషయం చెప్పారండి సాంప్రదాయాలు మన సంస్కృతికి మూల స్తంభం అనేది
అవును అయితే మనిషి ఎంత ఎంత అభివృద్ధి చెందిన ఎన్న ఎంత ఉన్నత స్థాయితికి చేరుకున్నా తన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు అదే మన సాంప్రదాయాలు మన సభ్యత ఆ మూలాలే సాస్కృతి మన సాంప్రదాయాలు అన్నట్టు మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తూ మనకు అందించిన విలువైన వారసత్వమే ఈ సాంప్రదాయాలు మీరు ఈ సాంప్రదాయాల గురించి ఏమనుకుంటున్నారో మీ భావన చెప్పండి
మీరు అద్భుతంగా చెప్పారండి నిజమే మీరు చెప్పింది కూడా మనకు పూర్వీకులు అనుసరించిన ఆచారాలు అలవాట్లు తరతరాలుగా కొనసాగ సాంప్రదాలుగా మారాయండి మనకైతే మనకు అవి మనకు విలువలు క్రమశిక్షణ పరస్పర గౌరవం లాంటి మంచి లక్షణాలు నేర్పిస్తాయండి పెద్దలకి నమస్కారం చేయడం గౌరవించడం పండుగల సాంప్రదాయాలు బధంగా జరుపుకోవడం ముఖ్యమైనవి ఇంటికి వచ్చిన అతి దేవుని తో సమానంగా భావించి మనం అందరం సాంప్రదాయంగా భావిస్తాం మీకు ఇంకా తెలిసిన సాంప్రదాయం గురించి మీరైనా చెప్తారా అండి ఇంకా మీరు
అయితే నేను ఒకటి స్పష్టం మీకు చేయాలనుకుంటున్నాను అది ఏంటంటే సాంప్రదాయం అంటే అంటే కేవలం పండుగలు జరుపుకోవడం లేదా ఆచారాలు పాటించడం మాత్రమే కాదు పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమగా చూసుకోవడం, అతిథులను ఆదరించడం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించడం మంచి విలువలు పాటిస్తూ కూడా డా సంప్రదయాల్లో భాగమే అయితే మనము వేరే విదేశీ వాళ్ళకన్నా భారతదేశం అనేక భాషల మతాలు, సంస్కృతులు కల్ గిన దేశం అయినప్పటి కీ మన దేశాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టేది మన సాంప్రదాయాలు మన అలవాట్లే అయితే ఇక్కడ్ నేను ముందుగా ఒకా ఒక ఉదాహరణ తీస్కొని చెప్పాలనుకుంటున్నాను. అదే అతిథి దేవో భవ అనే భావన మన భారతదేశం నుం చి వచ్చింది. అతిథిని మన ఇంటికి వచ్చిన అతిథి అది దేవునితో సమానం అనీ అని మనం భావిస్తాము. ఇది ఇందుకు మీరు సమర్థిస్తారా?
అవునండి మీరు చాలా చక్కటి విషయాన్ని చాలా చక్కటి విషయాన్ని మాకు అద్భుతంగా చెప్పారండి మీరు చాలా బాగా తెలుసు అనుకుంటాను సాంప్రదాయాల గురించి మీరు అన్నట్టే అతిథి దేబే దేవభవ గురించి చెప్పారు. మన ఎప్పు మన అతిథులకు ఎప్పుడైనా గౌరవించి మాట్లాడితే వాళ్ గుడ మనకు పెద్దలుగా గౌరవించి మాట్లాడతారు. మనం ఎలా నడుచుకుంటే వాళ్ళతో ప్రవర్తిస్తే వా వాళ్ళు గుడా అలాగే ప్రవర్తిస్తూ వస్తా ఉంటారు మనతోని మనం ఇంకా మాట్లాడుకుంటే మనం ఇంకా మాట్లాడుకుంటే ఉగా ఉగాది రోజున ఉగాది ప పచ్చడి తినడం వీటిక్ గుడా ఒక సందేశం మనం తరతరాలుగా వస్తున్న ఆచారం, సాంప్రదాయాలు ఇలాంటివన్నీ గుడ పండుగల విషయా నిక్ వచ్చినా గూడా మనం ఎవరినైనా కొత్త కొత్త కార్యక్రమాలు జరుపుకున్న శుభ కార్యాలు, పెళ్ళిళ్లు ఇలాంటివి జరుపుకున్నప్పుడు తరతరాల ఆచారాలు మనం పాటిస్తూ వస్తూ ఉంటాం అండి. మీకు ఈ శుభకార్యంలో ఎలాంటి ఆచారాలు పాటిస్తారో మీరు కొంచం చెప్పగలుగుతారా?
హలో! హలో!
హలో!
చాలా చక్కగా వివరించారు మరియు పండుగలు సాంప్రదాయాల గురించి అడుగుతున్నారు కాబట్టి నా తర్పునా ఆ నుండి ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాల గురించి చెప్పుకోవాలంటే టే ఆ పండుగల ద్వారా సంక్రాంతి, ఉగాది లేదా దసరా దీపావళి వంటి పం పండుగలు మన జీవితంలో ఆ ప్రత్యేక స్థాయిని కలిగి ఉంటాయి అవునా అయితే సంక్రాంతి పడుగ సందర్ ర్భంగా అందమైన ముగ్గులు వేయడం, భోగి మంటలు చేయడం, కుటుంబ సభ్యులు అందరూ కల్సి ఆనందంగా గడపడం మన సాంప్రదాయానికి ని నిదర్శనం. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు సం మానంగా స్వీకరించాలనే ఒక గొప్ప సందేశాన్ని మనం గ్రహించాలి.
అవునండి
ఎన్నో పండుగలు ఎన్నో ఆ వేడుకలు మన సాంప్రదాయానికి నిదర్శనం అన్నట్టు అవి మనకి ఎన్ ఎన్నో విలువలు మనకు నేర్పిస్తాయి అయితే మీ తెలిసిన ఏదైనా ప్రత్యేక పండుగ గాని ఏదైనా విశేషం మన సాంప్రదాయాలకు సంబంధించి చ్చింది మీరు వివరించాలంటే మీకు చాలా ఆ క్లుప్తంగా వివర
మీరు మీరు పండుగల గురించి మీ సాంప్రదాయాల గురించి బాగా తెలుసు అనుకుంటా మీరు చాలా చక్కటిగా అద్భుతం విషయాన్ని మాకు చెప్పగలిగారు. నేను కూడా చాలా పండుగలు ఉగాది లాంటివి దసరా దీపావళి లాంటివి కూడా జరుగుకుంటాం. నేను ప్ర ప్రత్యేకంగా జరుగుతున్నాయి దీపావళి ఎక్కువగా అందరి కుటుంబాలు అందరం కలిసి జరుపుకుంటామ అండి మేము కూడా దీపావళికి ఏందంటే మనం తరతరాలుగా ఒక కేదారేశ్వర వ్రతం అని పాటిస్తూ ఉంటాం. సాంప్రదాయంగా మేము పాటిస్తూ వస్తున్నామ అండి. ఇప్పటి వరకు కూడా మే అందరం కలిసిమెలిసి అందరం జరుపుకుంటామండి. ఈ పండుగ మంచిగా ముత్తైదులను పిలిచి వాళ్ళందరికీ అన్నదానం చేయడం గాని వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసుకోవడం గాని వాళ్ళను వాళ్ళతో మాట్లాడం కాని అన్ని మంచిగా జరుపుకుంటామ అండి. వాళ్ళని గురించి మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా సాంప్రదాయాల గురించి
మీరు మంచి మంచి ఉదాహరణతోని చాలా చక్కగా వర్ణి ఇచ్చారు నాకు చాలా సంతోషం అయితే నేను మన సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తల్లిదండ్రులను గౌరవించ్ చడం పెద్దలను ఆశీర్వాదం తీసుకోవడం వారు అనుభవాలను మనం వినడం వారి ఈ మాటలు మనం వినడం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడం వంటి మంచి మంచి అలవాట్లు మన జీవితంలో ఆనందమయం చేస్తుంది. ఆ నిజానికి కుట్ కుటుంబమే మనకు మొదటి పాఠశాల తల్లిదండ్రులే మనది మొదటి గురువులు. అనేది మన ఈ సాంప్రదాయాల సభ్యత వల్లనే అది మనకు భా కలుగుతుంది అయితే మన దేశ వ్యవస్థకు ఆ వివాహ వ్యవస్థకు వస్తే మన దేశంలో వివాహ వ్యవస్థ కూడా ఒక గొప్ప సాంప్రదాయం అన్నట్టే మీరు ఈ కుల వ్యవస్థ కానీ ఈ మన ఈ వివాహ వ్యవస్థను మీరు ఒక సాంప్రదాయం కింద భావిస్తున్నా
అవునండి కుల వ్యవస్థ కూడా మన ఊర్లలో చూస్తూ ఉంటాంమండి. మనం కులాల వారిగా ఉంటారు ఏ ఏ కుల ప్రభృత్తి వాళ్ళు సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నార్మల్ గా అందరు చాలా కుల వృత్తులు చాలా ఉంటాయండి. ఎవరు ఊర్లల్లో ఊర్లోకి వెళ్తే గాని మనం చూసుకున్న. యితే కమ్మరి కుమ్మరి నార్మల్గా యాదవ్స్ ఇంకా ఇలాంటి చాలు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. మీరు గమనించినట్లయితే సాంప్రదాయాలుగా వాళ్ళు సాం సాంప్రదాయాలుగా వాళ్ళు పాటిస్తూ వస్తున్నారండి వాళ్ళు తరతరాలుగా ఇవన్నీ వాళ్ళు నిలుపుకుంటూ వస్తున్నారండి.
మీరు కులాల వ్యవస్థ గురించి చాలా తీపిగా చక్కగా చెప్పారు. విన సంపుగా చెప్పారు దానికి ధన్యవాదాలు మరియు నా నా నుండి మీ మీకు ఒక సందేశాన్ని అందించాలనుకుంటాను. అదేందంటే మనము ప్రజల తరప్ అప్పు నుంచి మాట్లాడుతున్నాము అయితే నేను ఇప్పుడు దేశం తరఫున మన దేశ కళ సాహిత్యం సంగీతం నృత్యాలు ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ మీన్స్ డ్యాన్స్ నృత్యాలు కూడా మన సంప్రదాయానికి ప్రతక కూచిపూడి బుర్ర కథ హరికథ వంటి కళారూపాలు మన సాస్కృతికి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చాయి వీటిని కాపాడుకోవడం ఇప్పుడున్న ప్రస్తుత కాల యువతుల యువకుల యువకుల యువతుల ప్రస్తుత విజ్ఞాన శ అవును మీరు దీనికి ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి
అవును మీరు చాలా అద్భుత విషయని చెప్పారు నృత్యాల గురించి అయినా కానీ పాటల గురించి అయినా కానీ మీరు అన్నట్టే భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ సాంప్రదాయ పద్ధంగా తరతరాలుగా వస్తున్న ఆచారాలనేవండి మనం వీటిని అందరినీ కాపాడుకోవాలిని అనుకుంట మనం మాట్లాడుకుంటున్నాం చాలా అద్భుతంగా ఉంటాయిడి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ జరిపినప్పుడు గాని శివరాత్రులు గానీ చాలా మంది పిల్లలు వీటిని డ్యాన్స్ చేస్త నృత్యాలు చేస్తూ పాతగాలి సాంప్రదాయాలను మనకు చూపిస్తూ ఉంటారండి మనకు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా అండి వీటి గురించి
అవునండి నేను మా ఊర్లో చాలా సంఘటనలు కళాకారులు వారి యొక్క కళను ప్రదర్శిస్తుంటే ఆ కళ మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో చాలా సరాలు పరిశీలించాను అది వాళ్ళ తాతల తాతల నాటి నుండి ఆ కళలను వాళ్ళు ఆ ప్రజలకు అందిస్తున్నారు అది ఇప్పటికీ చాలా వరకు కనుమరుగవుతుంది కానీ ఇట్లాంటి జరగకూడదు అయితే ఇప్పుడు ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాము ఆంగ్లంలో టెక్నాలజీ అంటారు ఆధుని ఆధునికను స్వీకరించడం తప్పు కాదు కానీ ఆధునిక ఒక పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోవడం మంచిది కాదు మంచి సాంప్రదాయాను నువ్వు పాటిస్త మూఢ నమ్మకాలను వదిలిపెట్టి మనం ముందుకు సాగాలి మీరు దీనికి అంగ స్వీకరిస్తారా అయితే ని చెప్పండి
మీకు ఈ ఆంగ్ల ఈ టెక్నాలజీ గురించి బాగా తెలిసినట్టుంటుంది దాని గురించి ఇంకా కొంచెం ఏమనా బాగా వివరించగలుగుతా రా మీరేమైనా
అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ఆధునిక శాస్త్రం ఏదైతే ఉందో విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో వాళ్ళు శాస్త్రం సైన్స్ అనే ఆ పేరుతో మనకున్న సాంప్రదాయాలు కానీ మనకున్న సంస్కృతి గాని పక్కన పెట్టి ఇది టెక్నాలజీ అనే పేరుతో వాళ్ళు ప్రేరేపిస్తున్నారు తప్ప ఇది మనకు వచ్చిన సాంప్రదాయాలు మనకు వచ్చిన సంస్కృతులు అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అది ప్రజలందరూ ఇది టెక్నాలజీ అని అనుకుంటున్నారు తప్ప మన తాతల నాటి సంస్కృతి అన్ని మర్చిపోతున్నారు
అవునండి మీరు చెప్పిందీ నిజమే
మీ ఈ దీని ద్వారా అవును మనం దీని ద్వారా చాలా చక్కటి సందేశాన్ని అన్ని నేర్చుకున్నాం లాస్ట్ కు ముగించడానికి ముందు నా నుండి ఒక చిన్న సందేశం సంపతులు పోతే మళ్ళీ తరించుకోవచ్చు తిరిగి సంపాదించు కోవచ్చు కానీ సంస్కృతి మరియు సాంప్రదాయాలు కోల్పోతే వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం
అవునండి మీరు చాలా అద్భుతంగా
కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది
నేను మీ నుండి చాలా అద్భుతమైన సమాచారాన్ని తెలుసుకున్నాను ధన్యవాదాలండి
నేను కూడా చాలా మీ కాల్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలు